వినిపిస్తున్నాను
వతుందండి ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా మీరేం చేస్తారు
నేను కూడాడ కాళిన ఉన్న ఫోన్ చూస్తున్న తిన్నార మధ్యాహ్నం
ఆ తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఏంకరు వండిన
ఇవాలా కాకరకాయ
కకరకాయ ఫ్రైయాయా
కాకరకాయ పులుసు పాలకూర వేరే
కాకరకాయ తింటారా
ఇ కొంచెం కష్టమే అందుకే పాలకూర ఉండి మళ్ళీ కాకడికే పులుసు అయిపోతారు కొంచెం చేదు ఉంటాయి కదా తినబుద్ధది కాదు కానీ ఇంక తినాలిగా స్టీపన్స్
ఆహా ఇంటర్ ఆ అయితే గ్రేట్ ఏ
ఉహు పిల్లలు తినరూ లేండి కానీ ఇగ వాళ్ళ కోసం పాలకూర వండిన మీరేం కర్రీ వండిన్రు
నేను బెండకాయ చారు చేసానండీ
ఉమ్ ఏం కర్రండి
బెండకాయ చారు
బెండకాయ ఫ్రయ్య
ఆ లేదు లేదు పులుస్
ఉహు ఈ ఎండాకాలం పులుసు అయితేనే మంచిగుంటది
ఆ ఆ
ఈ ఎడాకలం పులుసు కూరలు అయితేనే మంచిగా తినబుద్ధి అవుతది
అవునవును నిజంగా ఎండలు బాగా కొడుతున్నాయి కదా
ఆ మొన్నటి దాకా చల్లగా ఉండే వాతావరణం మొత్తం మారిపోయింది అసలు
మీ వాయిస్ చిన్నగా అస్తుంది కొంచెం
మీ వాయిస్ కూడా చిన్నగా వస్తుంది అసలు
అవును ఇప్పుడు వినడుతుందా
ఆ ఇప్పుడు వినవడుతుంది అసలు ఇందాక అసలు వినవడలే వినవడ
ఆ అవునా
ఇంకా ఏంటి సంగతులు
ఏముంది ఎండాకాలం కదా చాలా ఉడుక పోస్తుంది బాగా
అవును ఇప్పుడు అసలు పల్లె ఊర్లో అయితే చల్ల ఉంటది
ఆ ఇంకా నైట్ అయితే కూలర్ ఏసుకునే పడుకుంటున్నాము
అంతేనా ఇప్పటి నుండే వాడతన్లా
ఆ ఆ వాడుతున్నాం మీరు వాడట్లేరా
స్టార్ట్ చేయలే మా కిట్కీ నుండి కొంచెం గాలి ఎక్కువ వస్తది ఇంకా కొద్ది రోజులు అయితే ఇడ బాగా ఎండలు కొట్టినప్ ఇప్పుడు ఉడక పోస్తది ఇప్పటికైతే వాడతాలేం
అంటే ఇక్కడ మాకు అంటే మేము నార్మల్గా ట్రాక్ పక్కనే ఉంటాం అంటే రైల్వే స్టేషన్ ఉంటంది కదా దాని పక్కనే ఉంటాం కాబట్టి కిటికీలు తీసే ఆప్షన్ ఉండదు కిటికీలు ఇస్తే ట్రైన్ సౌండే బాగా వినబడతాది
అవును నైట్ అంతా ట్రైన్లు వోతనే ఉంటాయి
ఆ ఇగ అందుకే కిటికిల్తీసి పెట్టుకోము అందుకే కూలర్ వేసుకునే పడుకుంటున్నాం ఇగా
మాకు కొంచెం చుట్టూ చల్లనే ఉంటాయి ఎక్కువ ఇండ్లు ఉంటాయి ఇక్కడ సైడ్ మేమున్న సైడు అందుకే ఇక మాకు గాలి మంచి వస్తుంది నైట్ ఇంకా చల్ల వస్తంది నైట్ తెల్లరీ జామ్ అయితే చల్ల
అవునా కొంచెం గట్టిగా మాట్లాడండి ఎలాంటే కొంచమే వినవడుతుంది బాగా గట్టి వి నడట్లేదు అందుకే హలో ఆఆ మీ గాజుల శబ్దం అయితే బాగా వినపడుతుంది నాకు ఎక్కడ కొన్నారు. హలో హలో. హలో. హలో ఏం మైందండి ఆ ఆ ఏం మైందండి.
వినిపిస్త లేదు అసలు.
ఆ ఇప్పుడు వినబడు తుంది
ఇప్పుడు వినపడుతుందా.
ఆ ఆ.
అయితే సిగ్నల్స్ సరిగ్గా లేనట్టుంది.
ఆ కావచ్చు ఎందుకొ అక్కడ ఎక్కువ ఉండవ అసలు. నెల్సిక్వ్
ఉంటది నాదేన ప్రాబ్లం మీద
ఆ ఇక్కడ నాకు వైఫై ఏ ఉంది
మాక్కూడా వైఫై ఉంది
అవునా ఏమో ఇంకా ఫోన్ ప్రాబ్లంఏమో
ఆ కావచ్చు ఇ ఇంకా ఏం సంగతులు ఈ మధ్యకాలంలో ఎటుఎళ్లిల్లు
ఇటు మొన్న ఉగాది జరిగింది కదా ఇంటికెళ్ళినము.
ఆ ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు.
అంటే అంతా ఎక్కువ ఏం సెలబ్రేట్ చేసుకోము అంటే అమ్మ వాళ్లకు ఇక ఉగాది పచ్చడి చేయడం లాంటిది ఏమి ఉండదు అంటే అప్పటినుంచి ఉగాది పచ్చడి చేయడం ఉండదన్నమాట. ఇంకా సో పక్కింటి వాలే తీసుకొని వచ్చినారు అన్నమాట పచ్చడి. భక్షాలు చేసుకున్నాము ఇంక నార్మల్ గా అయితే మేము మా దాన్ని ఇట్లా వండుకుంటాం మీరేమ వండుకుంటారా.
మేము కూడా ఉగాది పచ్చడి చేసుకుంటాం భక్షాలు చేసుకుంటాం కానీ మటన్ అంటే వండుకోలే ఇగ మేము. అంటే కొంతమంది వండుకుంటారు కొంత కొంతమంది వండు
అదే అదే మేము వండుకుంటాం మటన్ వండుకుంటం
అంటే మీరు అప్పుడు చిన్నప్పటినుండి చేసుకోలేదు కావచ్చు బచ్చా
ఆ ఆ చిన్నప్పటి నుంచి పచ్చడ చేసుకోలేదు మేము.
ఆ కొందరు కొత్తగా స్టార్ట్ చేయాలంటే భయపడతారు అట్లానా
ఆ ఆ
ఉహు నెక్స్ట్ శ్రీరామనవమి ఉంది కదా
అవునవును శ్రీరామనవమి అంటే ఇంకా గుడికి ఎళ్ళడము అక్కడ సీతారాముల కళ్యాణం ఉంటది కదా జస్ట్ చూడడము అక్కడే అన్నదానం అయితది ఇక్కడైతే అక్కడే తినేసి వస్తాం ఇగ మధ్యాహ్నం వరకు అయిపోతది
మస్తుంటది ప్రసాదం పులిహోర కానీ శ్రీరామునవమి రోజు ప్రసాదం బాగుంటది గుళ్ళో
అవునవును చాల బాగుంటది. బావుంటది వాళ్ళ నార్మల్గా కళ్యాణం కూడా మంచిగా అనిపిస్తది కదా
అవును కళ్యాణం నద్ తలంబ్రాలు కూడా ఇత్తరు ఉమ్ మళ్లీ సాయంత్రం దేవుళ్ళని ఊరేగిస్తారా మీ ఇక్కడ ఉగాదికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇగ
అవునా
అక్కడ వాళ్ళు నాన్ వెజ్ వండిల్లు యాక్చువల్ గా మీ అక్కడ వండుకోలేదు గాని ఇక వాళ్ల దగ్గరికి వెళ్లి తినేసి వచ్చాం మార్నింగ్ ఇక్కడ పూజ అయిపోయినాంక వెళ్ళినం మధ్యాహ్నం లంచ్ చేసి వచ్చేసినం ఇగ
ఉహు
మురుకులు చేసినం కొద్దిసేపు ఇగ పిండి మా అత్తయ్యకిచ్చి ఇక నువ్వే రా రా అని ఫోన్ చేస్తే సరే అంటే పోయి వచ్చింది
ఉహు ఏమైనా చేస్ తుస్తున్నారా మరి ఎండాకాలం కదా స్వీట్ అంటే నార్మల్గా కూల్ గా ఉండడానికి పిల్లలకి ఏమైనా చేస్తున్నారా
ఎం
అంటే సబ్జా సీడ్స్ లే అంటే నిమ్మకాయ రసం లాంటివి.
ఏం చేస్తామంటే ఇట్లా జావా చేస్తారు కదా మార్నింగ్
ఆ రాగి జావా
రాగిజావనే గడక అంటారు.
తరు చెప్పండి ఆ
ఏం లేదు వేడి నీళ్లు వేడి చేయాలి కొంచెం మూత్త ఉప్పే వేడి చేయాలె వేడి చేసినంక కా అందులో టూ స్పూన్స్ ఇది మనం ముందు వాటర్లా బబుల్ రాకుండా కలుపుకోవాలి రాగి మాల్పు కలుపుకొని అందులో వేడి నీల్లలా పోసి కలుపుకోవాలి ఉండలు కట్టకుండా
ఓకే ఓకే
కలుపుకని ఒక టూ త్రీ మినిట్స్ అయినాక ఇగ దించేసుకొని మనం టేస్ట్ కోసం పాలు అన్న పెరుగు అన్నా కలుపుకోవాలే
ఆ
ఇగా బాగుంటది టే కొని ఉల్లిపాయలు వేసుకొని
తోనేనా
ఉప్పంటే ను లైట్గా ఏసుకోవాలి చాలా ఏయెద్దు
అవును అంటే ఇక స్వీట్ లాంటివి ఏమైనా ఏ ఏయడం లాంటివి వద్దా బెల్లం చక్కెర అట్లోంటివి
ఆ మనం అంటే ఇగ మనం స్వీట్గా తాగానుకుంటే కొంచెం బెల్లం కలుపుకుంటే ఓకే నిమ్మరసము కలుపుకుంటే సరిపోతుది పాలు కలుపుకుండానేమో నిమ్మరస్
ఆహా అంటే పాలు అయినా లేకపోతే నిమ్మరసం ఐనా ఇక మన ఇష్టం పెరుగైతే అంటే ఇది మళ్ళా వేడిగా ఉంటది కదా పెరుగైతే చల్లగా ఉంటది కదా ఏం కాదా
అంటే మనం జావా దీంటే చల్లనగైనకనేకదావుతం
ఆ అంటే కొందరు వేడిగానే తాగ్
దించినంక మనం పెరుగగలుప్ కొనీ తాగాలే
ఆహా
వేడి వేడిది అంటే సూప్ తాగుతారు ఇక్కడ ఇది జావా కదా
ఆ హా
జొన్న గడక తోటి కూడా గడక చేసుకుంటం ఎండకాలం
ఈ ఇది తెలిదు ఓన్లీ రాగి జావ విన్నగని ఈ జొన్న కడకా అం
జొన్న అంటే ఇప్పుడు ప పొద్జొన్న అంటారు చూడండి
ఆ ఆ విన్న విన్న ఆ ఉంది ఉంది
జొన్నలు పట్టించి పిండి ఒస్తాయి కదా గడక చేసటట్టు వీలుగా వాళ్ళు కొంచెం బరకగా పడతారు పిండిని
అవునా
ఒక కప్పుకు నాలుగు కప్పుల వాటర్ వేసి బాగా ఉడక పెట్టుకోవాలి ఈ మంచి జావ లెక్క ఫ్లేవర్ స్తది
అవునా అంటె తాగడమేనా ఇక అది తినడం లాంటిది
లేదు తాగాల అది కూడా పెరుగు కలుపుకుని తాగితె సూపర్ ఉంటది
అవునా మీరు చేస్తార అయితె
తం కచ్చితంగ ఎండకాలం చేయ ఈ రెండు జావలు ఇంగ ఈ రాగి జావ ఎండాకాలం కొంచెం వేడి చేస్తయి కద
అవునవును
ఇదైతతె జొన్నల్లో అయితే ఏం వేడి చేయదు బాడీకి కూడా మంచిగా ఉంటది
ఆహా అంటే పజోన్నలు అంటే నార్మల్ గా షాప్ లో అడుగుతు
ఆ ఇస్తారు ఇస్తరు ఇస్తరు పజోన్నలు ఇ ఇప్పుడు ఈ రోజులలో ఈక్కు ఈ రుణధాన్యాలకు ఎక్కువ విలువ
అంటె పజోన్నలు ఇస్తారు అంటే నార్మల్గా పిండి లాంటిది అడుగుతె ఇస్తారా
జొన్నపిండి కూడా దొరుకుతాయి కానీ మనం అంత క్వాలిటీ ఉండదు అందులో మొక్కజొన్న పిండి కూడ కలుపుతారు వాళ్ళు
ఆహా
ఇది ఓన్లీ మనమే పజోన్నలు పట్టి తీసుకొని బట్ ఉంటె మంచిగుంటది అది ఈజీ ప్రాసెస్ ఏం లేదు మంచిగ వాటర్ వేడి చేసి అందులో వేసి కలుసుకోవడమే ఉల్లిపాయ కోస్ మీరు పెరుగు
ఓ ఇవన్నా
తాగేటప్పుడే యాడ్ చేసుకోవాలి అంటే మన టేస్ట్ కోసం నిమ్మ రసం కూడ యాడ్ చెస్ మనిష్టం అది ఇది టేస్టీగా కావాలంటే ఇవన్నీ యాడ్ చేసుకో
అయితే మీరు చేస్తారా ఇప్పుడు ఎండాకాలం ఇవే
ఆ చేస్తమండి మీరు కూడ ట్రై చెయండి బాగుంటది
అంటే ఈ సబ్జస్ ఇచ్చలా ఏవి చేస్తార ఆ
ఓకే అండి
ఆ సరే అండి బాయ్
ఆ బాయ్